ఒ
ఆ చెప్ పిన్ని
ఇంక చెప్పాల నువ్వే వాడిని ఎక్కడ జాయిన్ చేపిచ్చేది ఏ కాలేజు
మ్ ఏం చెప్తా అదే చెప్పిన ఏ ఐ తీసుకో ఇప్పుడు బాగుంది ఏ ఐ నేర్చ్ కుంటే జాబ్ లేమి తీసేయరు ఎందుకంటే ఏఐ మీదే కదా పోతాంది ఇప్పుడు
అవు మే
అయినా సాఫ్ట్వేర్ తప్ప ఇంకేం లేవా జాబ్లే లేవా ఈ ప్రపంచం లో అదొక్ ఒక్కతేనా ఉండేది
అది ఏందో ఇప్పుడు మెకనిక్లు ఓసి ఇవి అవన్ని కూడా జాబ్ సే వాటికూ ఇప్పుడు మెకానికలేవు బావు ఉందంట
ఉమ్ ఉమ్
మెకానిక్ ఇసరు
అన్ వ్మ్ మా క్లాస్ మా కాలేజ్ లో మా సార్ వద్దే వద్దు మెకానికల్ అనేసినాడు ఒకే మాట
ఫేమ కాలేజ్ లోయన్ని అడిగితే కూడా మెకా లేదు మేడం మే కానిక్ కులు బాగుంది ఇప్పుడు ఫ్యూచర్ బాగుంది నెక్స్ట్ అవీరావి
వాళ్ళకి ఈ ఏమో అది
ఆ ఇంకేం జేస్తమూ వాళ్ళ సారు కరెక్ట్ గా జాయిన్ అయ్యడిగు చెప్పు నేను మాట్లాడతాను అన్నాడు
హ్మ్
ఎవరైనా అంతే గదా రోజు అడికి వొయి తీసుకొని వస్తాంటే మావులికే పేరు
అంతేలే వ్మ్
అలా చెప్పాడు నాకు తెలిసి నాయిన కూడా పంపించాను మేడం అటు ఇటు మాట్లాడుతానికి
వ్మ్
స్టాండర్డ్ గా ఒక కాలేజ్ ఒక కోర్సు
ఆ ఒక్కదానికి ఫిక్స్ అవ్వరే
వ్మ్ ఫీక్సవ్వర్ అస్సలు మీ పిన్ని గంటకోటి మారుతుంది గంటకోటి చెప్తుంది
హ్మ్
ఇప్పుడే అదంటంది ఇదంటాది ఇంకేం చేయాలా ఆ డబ్బులు ఏం చేసినారు ఎవరికన్నా కట్టినారా లేకపోతే ఎన్ డబ్బులు
ఆస్ అదా కట్నారు ఈరోజు ఏ పిచ్చుకున్నారు ఎత్తినారు
తమ్మా అదే కమ్మలు ఇడిపించుకోవాలంటానేది నమ్మమ్మ రింగిడిపిస్తానంది ఇంకేం జేస్తుందో తెలియదు అమ్మ
ఆ
అదిగో ఇంగ అమ్మమ్మది రింగు అవనీటిచాలనుండే
ఇంగొ కుంగరొంగం కూడా ఉంది పిన్ని జాను కు అని కొని నాకనిపెట్టేసింది.
ఆ
అని అది ఏమైపేయిందో బాగుంది రింగు ఆ బాగు నింది రింగు
కొనింది వాళ్ళకే వేసింటే పోయింటింది కొని వాళ్ళకే ఇలా నీకు ఇచ్చిన బావుంటది కదా నువేసుకుంటావు కదా
ఉ అదే కదా బంగారం ఇప్పుడు ఎంత రేట్లో ఉండేదే
ఎవురు కొనమన్నారే మరి దానికి వడ్డీలు కట్టేది మనం పదివేలకి పెట్టి కట్టేది దానికి మూడు రూపాయలు ఒడ్డి కట్టేది ఊరిక నష్టం కదా ఎ పంలేన్న అమ్మనే అమ్మయదన్నా అప్పుడే అమ్మయేసున్న కూడా మంచి ఒడ్టి గట్టే పని లేదు మనకు డబ్బులకు ఏప్ ఇప్పుడు కూడా మనము రింగు పెడితే విడిపించుకునేది అయితేనే పెట్టాలా లేదంటే అమ్మెసి తినేయ్ ఇ అమ్మినావు అనుకో నీకేదో వచ్చేస్ అమౌంట్ దానికి వడ్డీ కట్టపుల లేదా మనం ఉంగరం పెట్టి మనం డబ్బు తెచ్చుకొని మనమే ఆపో తిరుగ కట్టద్దు
అంతే కదా
ఏమో మీ అమ్మాయి ఏం తేటచుకుంటుందో ల్యాప్టాప్ బాగా వర్క్ చేస్తుందా.
ఉమ్ చేస్తాంది పిన్ని
ఆ మీ పిన్ని ఆ హహ ఇరవై ముప్పై వేలో కావాలంట లాప్టాప్
ఇరవై ముప్పై వేలు అదే మది దుర్గది జప్మానా
బ నేను జపిన అద పాతదు కూడా కాదు దేనికి కని
అవును వేస్ట్ ఒకసారి కోన్ టే మళ్ళా అది రిపేర్ పోకుండా బాగా మంచిది కొనేస్తే సరి పోతుంది మళ్ళా కొనల్సిన అవసరం కూడా ఉండదు
ఊ ఇంకా
ఏం లేదు పిన్ని చెప్పాలా
ఏం లేదు కుట్టే అదే విషయమా
ఉ
అట్లాంతా చెప్పింది మీపిన్ని మాకు ఒక్కసారి ఏం చెప్ కౌన్సిలింగ్ లు కూడా
పడతాండయి ఆగస్ట్ లో ఎగ్జామ్స్ అ చి ఫస్ట్ ఊ
కౌన్సిలింగా ఎగ్జామ్ ఈసారి ఏందో లేట్ అవుతు
కాలేజీకి పిల్లోళ్ళు అందరూ అంత లోపల భిన్న డిసైడ్ అయితే
ఈ వారం ఒకటి చేరిపోతే ఫీజ్ కట్టేసి అ ఒ గా అడ్మిషన్ ఫీజు అట్లా బుకింగ్ అమౌంట్ కట్టేస్తే ఆడికి ఆ ఏమీ మీ పిన్ని డిసైడ్ అవుతాది ఏమో అంటది పోనీ ఏమో ఏ గ్రూపో అంతే ఫీజ్ మాట్లాడేసాం అయిపోయింది జాయిన్ అయిపోతే పోతా ఉన్నారు
ఆ
ఏమన్నా మాట్లాడితే మీరు వానికి సరిగ్గా చెప్పట్లేదు వాని ఆగు అక్కనె నిలిపేసి బయటకి పంపించేయ్ మేము మాట్లాడుకుంటాం అప్పుడు
ఆ నువ్వు కన్ఫ్యూజ్ చేస్తున్నావ్ అని చెప్పాలా
నమస్తే ఊ ఇగ
ఒక మాట్లో ఉంటే
ఆవ్
ఏదోవోటి
ఆ
పో నైట్ ఒకటి చెప్తుంది తెల్లారి లేస్తానే ఇంకోటి చెప్తుంది
మీ తమ్ముడి చెప్పు నువ్వు కరెక్ట్ గా రేయ్ నువ్వు ఇది అనుకున్నావు ఆ గ్రూప్ కి ఎళ్ళిపోరా మీ పి ఎందుకో అని
నేను అదే చె ప్పినా ఏదన్నా ఒక్కటే డిసౌడ్ అవ్వురా రోజుకు ఓటి అయితే చెప్పద్దు నువ్వు అనేసి
ఓ
వాడు కదా చదివేది ఆ ఆమె పొయ్యి చదువుతుందా ఎగ్జామ్స్ రాస్తుందా
అవును అప్పుడు కూడా అట్లే నేను ఎం సీ ఏ చేస్తానంటే మీ పిన్ని చేసిన పని నాకు ర్యాంక్ వచ్చింది క్వాలిఫై
కొన్లై
హహహ సి హెచ్చు ఫీజులు కట్టాల పిళ్ళోళ్ళు చదువుకు ఏజ్ లిమిటు ఏంటికి ఉంటుంది అనుకో
ఆ ఇక్కడ తిరుపతిలో మ మనము గేట్ కాలేజ్ ఉంది చూడు తిరుపతిలో ఊరికి ఎళ్ళే దారిలో ఆ సైడు ఎం సీ ఏ కనేసే ఓపెన్స్ కాలేజ్ ఒకటి ఉండాది
ఆ
చదివేడుగుంటే మాట్లాడు పిన్ని ఆడ
యాడనా ముప్పై నలభై వేలు అడగదా
అడగుతారు ఓపెనే కదా వాళ్లే అన్నీ పెడేస్తారు చదువుకోని పోయి ఎగ్జామ్ రాయడమే కాలేజీకి పోవాల్సిన అవసరం ఉండదు అంతే అది చెయ్ చదువుకుంటే జాబ్ వస్తుంది
హూ దేనికి అప్లై చేసేదా ఎం సి ఏ చేసి దేనికి అప్లై చేసేది దేనికి చెయ్ మాస్
ఎం సి ఏ జేసి జాబుకు చెయ్యి ఆ
సాఫ్ట్వేర్ సైడ్ ఎళ్ళిపోమంటవా
ఆ అంతే
మీ బాబాయ్ ఎం చెప్తాడు నువ్ చదువేడుగుంటే చెప్పు నేను ఫీ ఫీస్ కటేస్తాను హ్యాపీ గా చదువుకోని ఉద్యోగం చేసు
మల్లి చదువుకో
ఈ పిల్లకాయలు అవి ఇవి ఒకేలాగా ఉద్యోగాలు రాలేదంటే నీమీద ఎంత ఖర్చు పెడ్తిని ఆ అదే చెప్పినా స్టేట్స్ లోకి ఎళ్ళిపోతే మంచి జీతం మా టీచర్ కి అయితే తే అమ్మమ్మ ఏం అనింది తెలుసునా ఎళ్ళిపో నువ్వు నేను మా అల్లుడు పిల్లకాయలు చూసు కుంటాము స్కూలుకు పంపిచ్చుకుంటాము నువ్వు ఎళ్ళిపో నెల నెలా రెండు లచ్చలు పంపిచ్చేయి మా ఓ అని చెప్పింది
హొ నెల నెలా ఎన్ని లచ్చలు
నేను రెండు మూడు లక్షలు ఉంటాది మా జీతాలు బయట పోతే స్కూల్ టీచర్లకి ఇట్లా అనే కాకి యూ కే కి అట్లా పోతే టీచర్స్ కి మంచి డిమాండ్ ఉంటాదని
ఆ
ఆ మాట అంటుంది ఇగ వెళ్లిపోయామే జ జీతం ఎక్కువ ఇచ్చెట్టుగుంటే ఎల్లిపో నేను జు నేను జస్కుంటా అంటుంది పిల్లకాయల్ని అంటుంది అమ్మమ్మ
ఆ
ఆ పోనీ వాళ్లేమన్న జీ ఎల్లిపో మ్మ్
ఇప్పుడు కూడా ఏముందే చదువుకొని వెళ్ళిపోతే
మ్మ్ వెళ్ళచ్చు మనకి మంచి కంపెనీ దొరకాల మంచోళ్లు కుదిరి కోనీ వెళ్తే
మ్మ్
మంచి లైఫ్ ఉంటది మంచి సాల రీలు ఉండాలా అక్కడ మొత్తం వాళ్ళదే ఉండాలా మనం పెట్టి చేసుకున్నట్యితే మనకి ఏం మిగలదు కదా మళ్ళీ
హ
ఆ సాలరీ లు ఎక్కువ ఉంటే ఓకే లేకపోతే ఇబ్బంది అయితది నాకి
అ
చూద్దాం ఈసా సారికి డి ఎస్ సి చూసుకొని
మ్మ్
మీ క్లాసులు బాగా జరుగుతన్నాయా
ఆ జరుగుతాయి పిన్ని ఏం జరుగుతాయి నార్మల్ గానే మొత్తం తిరీ సబ్జెక్టే ఈసారి ఏం ప్రాబ్లమ్స్ ఉండవు ఏం ఉండదు ఫోర్త్ ఇయర్ కదా ఈజీగా ఉంటు థర్డ్ ఇయర్ వరకు మొత్తం కోర్ సబ్జెక్ట్స్ కష్టంగా ఉండే
మ్మ్
ఇప్పుడు మొత్తం తీరినే
అంతేలే సరే కుట్టి ఇంకేం చేస్తాము
ఏం చెయ్యలేం ఇంకా
మ్మ్ సరే అయితే
మ్మ్ సర్